జస్తల
ఏం లేదు ఊరికే ఉన్నాం.
అవునా.
నువ్వేం చేస్ ఉన్నాం
ఇప్పుడే ఇది ఆవుకి పాలు పితికేస్తున్న. అవును మది విలేజ్ అనమాట నేను కావాలన్నాయి విలేజ్ అనమాట మాది
ఓ ఓకే ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో ఆవులు
రెండున్నాయి అన్నమాట చిన్నవి
నీ చి నీకు ఆవుల్ని చూసుకోవడం వచ్చా
ఆ వస్తుంది
నాకు కూడా ఆవులంటే ఇష్టం కానీ పెంచిననికి కాదు
అవునా
అంటే మాది టౌన్ సో అక్కడ ఆ మాకు ఇంటి దగ్గర పార్కింగ్ కి కష్టము ఇంకా ఆవుల్ని ఎక్కడ పెట్ తని కవ్వదామాట
అవునులే సిటీ అంటే చాలా ఎక్కువ బండ్లు అన్ని ఉంటాయి కదా బిల్డింగ్స్ పెద్ద పెద్ద భవనాలు
అవును ఉంటాయి అసలు మా ఊరు చాలా ఏమంటారు డెవలప్ అయిపోయింది
అవునా
ఇసార్ ఎప్పుడైనా మా ఊరికి రండి బయటి
ఆ రావాలి ఎప్పుడైనా పెద్ద ఆ ముదా మ
ఆ ఓకె
మ్
అయితే మీరు పాలెట ఇట్లా పన్నీర్ అట్ల అంతా ఏం చెయ్యరా
ఆ చేస్తాం ఎప్పుడైనా పాలు పగిలినప్పుడు
పాలైనా ఆవుల నుంచొచ్చిప్పుడు ఎట్లా పగులుతాయి
అంటే కొన్నిసార్లు ఎలా అంటే గినా పాలు వేస్తాం కదా వేరే దానిలో మళ్ళీ అవే అట్లా వేస్తాం ప్పుడు కొన్నిసార్లు పగిలినప్పుడు ఇంకా పాల్కోవ్ గాలి
ఓ ఐతే పన్నీర్ ఐ తే పగిలిన పాలతో చేస్తారు అని తెలుసు ఐతే ఇంకా కోవా కూడా పగిలిన పాలు లోనే చేస్తారా
పాల్కోవా ఎంతైనా విలేజ్ టైప్ లో చానా బావుంటుంది
నాకి కూడా విలేజ్ లైఫ్ అంటే ఇష్టం అక్కడ లేరు ఎళ్ళాము అంటే
చ్చేసి
ఆ ఈ సారి మీ ఇంటికోస్ అప్పు
మ్ అక్కడున్న వాతావరణం గాని ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత బాగా మాట్లాడ్తారో
అయితే కూడా కానీ కొంతమంది అంటరు ట ఇట్లా ఆవుల్ని మే పెంచడము ఇంకా పోలాలు అట్లంతా చెయ్యాలంటే కష్ ఇష్టము అంటారు కదా అట్లే ఏందా
అంటే సిటీలో ఎక్కువ జాబ్ అవి సాఫ్ట్వేర్ చేయడం కంటే ఇది మనందుకు మనం చేసి హాగా ఉండ ఉండచ్చు అని
అయిదతే బెజర అం ఫ్
అవును ఒక చిన్న లైఫ్
మీకి పొలాలున్నయా
మాకు పోలాలేం లేవు గానీ ఈ ఆవులే రెండున్నాయి. ఇంకా దాన్నే చూస్తూ ఇంక అట్లా గడిపేస్తున్నాం ఇంకా డాడీ వేరే పనికి పోతారు. ఇంకా మా అమ్మ నేను ఇంట్లో ఉండి ఆవులని చూస్కుంటూ పాలని నేన్ అందరి
అయితే నువ్ కాలేజ్కి పోవా
అంటే వెళ్తాను ఇప్పుడు హల్డే కదా ఇప్పుడు హల్డే కదా
ఆ ఓకే
అవును. అవును అందుకే కాలేజ్ ఉంటే అది పద్దన్నే వెళ్ళేసి ఇచ్చేసి మళ్ళీ ఆ తర్వాత కాలేజ్కి వెళ్తా
కాలేజెస్ ఉన్నాయా మరి
కి పోవాలె అన్మాట
మ్ బాగుంటదా మీ కాలేజ్ బాగా చెప్తారా
చెప్తారు. పల్లెల్లో కాబట్టి చెప్తారు కొంతమంది
ఓకే ఇంకేంటి మరి
నువ్వే చెప్పాలి.
ఏం చేస్తున్నవ్ ఎన్ని డేస్ హాలిడేస్ మీకు
నాకు ఒక పది రోజులు ఇచ్చారన్నమాట.
మంచి కాలేజ్ తెలుసమిది మ సలు హాలిడేస్ ఇవ్వారు అ
అది ఎట్ల అంటే గిన కొద్దిగా దూరం నుంచి వస్తారు ఫ్యాకల్టీ ఇంకా వాళ్ళకి సెలవు కావాలి కదా
ఆ అందుకనేస్ ఆ
ఆ అందుకనేసి అలా మ్ మీ సిటీలో చానా బాగుంటుంది అంట కదా ప్లేసెస్ అన్ని
అయ్య అయ్యో నికు తెలుసా ఇందాక నా రూమ్ ఒక పాపాకి ఆయిల్ పెట్టుకుంట అంటే ఆయిల్ ఆ పిల్ల కండ్ల్ పోయింది అంట
అయ్యయ్యో
ఆ
అదేదా
టవల్‌తో తుడుచుకుంటంది అయినా ఆయిల్ కంట్లో వేసుకోవచ్చు అని నాకు ఇంతవరకు తెలియదు
ఆ పాప తిక్క పాపనా
క ఇప్పుడు కూడా జుట్టు ఇరా బోస్కోని ఉం పాప్ప
ఓ మీరు సిటీలు హాస్ సలోన్
ఆ నేను హాస్ టెల్లో ఉంట అంటే నేను ఆ మా ఊర్లో కాకుండా వేరే ఊర్లో చదువుకుంటా అనమా
అవునా నువ్వే మేలే ఎంత దూరం నుంచి కష్టపడి. చదువతన్నావ్
అట్లాగె క చదువు కోసమేం కాదొచ్చిండేది ఒక. టే ఉంటే ఎట్లా ఉంటది తెలుసుకోవాలనే వచ్చా మ్ చాలా సైలెంట్ అనమాట చాలా ఇంట్రవర్ట్ ఇప్పుడు కొంచెం అట్లా ఏమి కాదు కొంచం అందరితో ఇట్లా మాట్లాడతాం అన్నమాట ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ మళ్ అంత ఎక్స్ట్రాో దాజు తెల్సినోళ్ళతో ఒగటే మాట్లాడ్. త
అవున్లే ఇంట్రోవర్ట్కి ఎక్స్ట్రోవర్ట్ లాగా ఎక్స్ట్రోవర్ట్కి ఇంట్రోవర్ట్ లాగనా. ఆ
ఇంకేంటి
నువ్వే చెప్పాలి ఐతే మా విలేజ్కిరా ఇక్కడి పొలాలు గాని. ఇక్కడి వాతావరణం గాని కాలుష్యం లేకోకుండా. చానా ఫ్రెష్ గుంటుంది.
ఆ ఈసారొచ్చినప్పుడు పక్కా వొస్తా మీ ఇంటికి.
ఆ
ఐతే మీ ఊర్లో ఏమేమి ఫేమస్.
మా ఊర్లో వొచ్చేసి బజ్జీల్ చేస్తారు ఒక పెద్దమ్మ అని అంటే మామూల్గా. మేమ్ పెద్దమ్మ అని పిలుస్తామమ్ ఉ అవి టేస్ట్ కే ఆ స్మెల్కే మాకి నోరూర్తుంది.
ఉమ్ ఎబ్బుడొత్తాడు.
ఆ
ఇసారొచ్చినప్పుడు అక్కడికి పిలుచుకొన్ పో.
ఆ బిల్చ్.
ఇరి వచ్చార
ఆహా ఇంకా మరి
అండి ఏం తిన్న
నేనొచ్చేసి. పొంగల్ తిన్నా. అన్మాట
ఓ నీక్ పొంగల్ అంటే ఇష్టమా.
అస్సల్ ఇష్ టం లేదు ఇంక మామ్మ సంపేస్తుంది తిను. పోకుంటే
మీరు స్వీట్ పొంగల్ ఏం చేసుకోరా చేస్తాను ఎప్పుడైనా నోటీస్ సీట్ పొంగల్ అంటే చాలా ఇష్టం బాగుంటది ఇలా ఆ మీరు స్వీట్ పొంగలా ఆ అంటారు లేకుంటే మీరు ఇంకేమన్ వేర వేరు కేర బేల్లం బువ్వ
ఆ ఇంకా ఇది పల్లెటూరు కాబట్టి ఏదో ఒక అట్లా పేరు పెట్టి పిలుస్తా అంటాం
అదే అందుకే అడిగా నే అమ్మని పిలుస్తారు అని ఎందుకంటే ఒక్కో చోట
మ్మ్
ఒక్కోరుక్కోలాగా పిలుస్తార అనమాట
ఓ అట్లానా అప్పుడైతే మేము మట్టితో విగ్రహం చేసే వాళ్ళం వినాయకున్నీ అలా
ఓ నీకేమి వినాయకుడు అంటే ఇష్టమా రేపేనా
ఇంక అందుకనే పిల్లలు అప్పుడు సరదాగా ఉంటాం కదా బంగమట్టితో చేసి అక్కడ మేమే చిన్నగా డెకరేషన్ చేసి అమ్మ వాళ్ళతో బెల్లం బువ్వ అన్ని వండుకనే ఆడ బల ఉంటడు అస్సలు
నేన్ కూడా ఒక సారి ఆ వినాయ కూని తయారు చేద్దాం అనుకున్నా ఇట్లా పసుపు కొంచెం పిండి ఇవ అన్న ఏవి చేస్తారు చూరు అలా చేద్దామనుకున్నాం కాని చెయాలక పోయినా
ఏమి
ఏేమో ఇంకా చెయ్యకూడదు అనేసి ఇంకా అప్పుడు చెయ్యలా ఇంగ చిన్న ఉన్నప్పుడు మేము మా బాబాయ్ వాళ్ళు అ మరి కరెన్సీ ఉంటా అనమాట అప్పుడు నేను మా తమ్ముడు గేమ్ ఒక గేమ్ బాలే ఆడతా టిమి మేము
హ
ఆ ఒకటి శివలింగం ఒకటి ఇట్లా గ్లాస్ ది ఉంటుంది అది ఇంకా దాంతో మేము ఇట్లా పూజలాగా ఇంకం పస్తా సింగల్ తెచి నీళ్ళు తెచ్చి ఇట్లా అభిషేకం చె అట్ట చేసాంటిమీ ఓ మూడు ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ మూడు ప్లాన్ట్స్ ఇట్లా గోపుురంలాగా పెట్టి లోపల ప్లేట్ లో ఆ లింగం పెట్టి దాని మీద ఇట్లా నీళ్ళ వేసి ంట చూపండా ఇంకా బస్త అక్షంతలు అన్నీ చేస్తుా కది అప్పుడు మాకు ఇంట్లో షాపు నిను అప్పుడు ఎవరు అమ్మవారి విగ్రహము గణపతిలు అది తెచ్చి అక్కడ మా మా ఇంట్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయారు షాపులో దాని రోజులను చూసిన వాళ్ళు లతుకపోలేదనమాట స ఇంకా ఇంకా నేనుప్ప ఆడుకునే కానీ ఆ విగ్రహం తీసుకు దానికి కూడాట్లా పూజ లాగా చేస్తుతా ఉంటుంది అది మాత్రం చాలా బాగా ఆడుకుంటా ఉంటాము అది బాగా గుర్తుంది ఆ ఓకే బాయ్